హలో
హలో
హలో వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది మీకు ఏ మూవీ అంటే ఇష్టం అక్క
హ్మ్ నాకు మూవీస్ అంటే మామూలు అని అంటే ఏ మూవీ అంటే ఓల్డ్ సినిమాలంటేనె నచ్చుతాయ్
అవునా ఏ హీరో అంటే ఇష్టం నాకు స్పెసిఫీగ్గా ఏం లేదు గాని ఆ ప్రభాస్ మూవీస్ అంటే చాలా ఇష్టం
ఆహా అంటే మూవీస్ అంటే చాలా ఇష్ అందులో నీకు బాగా నచ్చిన మూవీ అంటే
నచ్చిన మూవీ రాజాసాబ్
ఆహా
మ్
రీసెంట్గా ఏం చూసినావ్ మరి ప్రభాస్
అక్క
హలో ఆహ్ రీసెంట్ గా ఎమ్ జూశినవ్ ప్రభాస్ అంటన
ప్రభాస్వి రీసెంట్ గా ఏమి చూలేదక్క నార్మల్ గా ఛత్రపతి మూవీని మొన్న టీవీలో చూసా ఇంకా
ఆహా అది చాలా రోజుల క్రితం ది గదా
ఇగ చిన్న బాబున్నడు గదా
బావుంటది నిజంగ గుడా గనీ
అ
ఆహా ఈ మధ్యలో ఏం వెళ్ళలేద అంటే థియేటర్ లో జూస్తావా లేదంటే ఇంటి దగ్గర్నే చూస్తావా
ఇంటి దగ్గరే అక్క ఇంటి దగ్గరే చూస్త థియేటర్ లో అంత గేమ్ చూడను
ఆహా
మ్ మీక్ అంటే ఇష్టం అక్క మీకే మూవీ అంటే ఇష్టం
నాకు మూవీ అంటే మూవీ అని ఏం లేదురా నాకు ఓల్డ్ సినిమాలంటే ఇష్టం ఓల్డ్ సినిమాలంటే ఎట్ల చెప్ప నా ఇప్పుడు మామూలుగా రమ్యకృష్ణ సౌందర్య ఇల రా సి ఇట్లుంటరు గ వీళ్ళు ఇలాంటి వే వ్ సినిమలు అంటే నచ్చుతై నాకు ఎందుకంటే వాలై బావుంటయ్ గదా సినిమాలు
ఆ బావుంటాయక్క ఎంతైనా ఓల్డ్ హీరో హీరోయిన్స్ బావుంటరు గదా
మళ్ళీ అందులో ఒటి వాళ్ళ డ్రెస్ సెన్స్ అయినా మళ్ళా వాళ్ళు అంటే మన కుటుంబాల గురి చేలి ఎక్కువుంటది ఫ్యామిలీ గురించేలి
అవును
మ్ మ్ అందులో మంచిగ అనిపిత్తది ఇప్పుడు వచ్చే సినిమాల అంటే అన్ని లవ్ స్టోరీస్ అసోంటియి అ ఏమో మంచిగనిపియదు నా మొత్తానికైతే ఇగ
అవును అప్పట్లో పెద్దరాయడు మూవీ బావుండే
సాంగ్స్ గుడా బావుంటయ్ అల్లా
అవును
మ్ మొన్నొచ్చింది చూశినవా ఒకటి చిరంజీవిది అది గుడా బానే ఉంది
ఇ నైనాతారా హిరోహిన్ ము అ ఆ సి
ఆ అ అ అవునవును శంకరవర ప్ర
అ అ బావుంటదక్క ఆ మూవీ
మ్ అది గుడా మంచిగా అనిపిచింది అంటే ఇప్పుడు మన ఫ్యామిలీ పరంగా పిల్లలు అట్ల బావుంది గదా అది గూడ
ఆ బావుంది దాంట్లొ వాళ్ళ అమ్మ గారి క్యారెక్టర్ బావుంటది హీరోయిన్ ఒ చ్చినప్పుడే సడన్ గా అవ్వ చిరంజీవిని పిలుస్తది అక్కడ దొరికిపోతడు
అదె ఇగ మామూలు నువ్వు ఇంట్లోనే చూస్తావు థియేటర్ లకి అట్ల వెళ్ళవన్నమాట
ఆ వెళ్ళను వెళ్ళను అక్క చిన్న బాబు ఉన్నడు గదా డిస్టర్బెన్స్ అయితది
అంటె చిన్న బాబు అంటే
ఫిఫ్ ఫిఫ్టీన్ మంత్స్ ఇప్పుడు
అవునా
మ్
ఆహా మా పిల్లలు ఉన్నరులే పెద్దోళ్ళు కానీ మహేష్ బాబు మూవీసంటే ఎక్కువ అంటే చూస్తరా అప్పుడప్పుడు చూస్తలే కానీ ఇగ అంతగనం అంటే ఎక్కువ చూడను
డైలీ సాంగ్స్ ఏమైనా వింటావా
సాంగ్స్ అంటే ఇష్టమే రా సాంగ్స్ వినడం అంటే ఓల్డ్ సాంగ్స్ అనీ కాదుగానీ ఇప్పుడు మామూలుగా ఓల్డ్ సాంగ్స్ ఎ న్యూ సాంగ్స్ ఎ అని అన్నోత్తయ్ గా జెమ్ని మ్యు అదే మా మ్యూజిక్ లో
ఆ మా మ్యూజిక్ జమ్ని మ్యూజిక్ లో రెం వొస్తది
మ్ అందులోనైతే ఇగ కొంచెం మైండ్ రిలీఫ్ కోసం అని అట్లింటా మంచిగన్పిత్తది నాకు గి ఇట్ల సీరియల్లు సినిమా అలా కాకుండా ఎప్పుడైనా కాలీ ఎక్కువ ఎక్కువైతే నేన్ టీవే ఎక్కుసూడను
మ్
ఇంగిట్లనే ఏదనా పని ఇంకా ఎసుకుంటున్నప్పుడు
రిలీఫ్ గా అనిపిస్తది ఏదైనా మూవీ చూస్తుంటే పని చేసుకుంటే కొంచెం రిలీఫ్ గన్పిస్తది
అవును దీని మీద పని మీద ధ్యాసుండకుండా ఒళ్ళు అలసట కాకుండా ఉంటాం అదీ ఉహు ఈ ఇంట్లో పని అంటే ఇగ మనకు పనే సరిపోతాంట మాకు ఇద్దరు పిల్లలు
అవునా
మ్ ఇప్పుడు హాఫ్డే స్కూల్స్ కావట్టీ ఇగ అంతా పొద్దున్నే ఎంత పని ఉంటది కదా ఇంట్ల
ఆ ఉంటదక్క హాఫ్ డే గ
ఉమ్ హాఫ్డే స్కూల్స్ మళ్ళ కొద్దిగాంగనే మళ్ళోస్తనే ఉంటారు మీకు చిన్న బాబు కాబట్టి మీకు
కొంచెం ఇబ్బంది ఉండదు పడు పడుకున్నాడు జస్ట్
ఉహు అదేలే ఎప్పుడు పడుకుంటడో ఎలా ఎప్పుడు లేత్తరో తెల్వద్ చిన్న పిల్లలు కాబట్టి గేమ్స్ అంటే ఇష్టం ఉంటదారా నీకు
ఆ గేమ్స్ అంటే అంత చిన్నప్పుడు ఎప్పుడు ఆడలేదక్క నార్మల్గా తొక్కుడు బిల్లా ఆటలాగా ఆడుకునేది స్కూళ్ళలో చిన్న స్కూళ్ళల్లో ప్రైవే ప్రైమరీ స్కూల్లో
ఉ అట్లా అంటే అట్లా బాగుండేది కదా అసలు ఆటలే వేరు
ఆ అవును మంచిగాడుకునేది ఇంటికెళ్ళేది ఎంజాయ్గా అన్పిచ్చేది ఆడుకుంటే
అవును
నువ్ ఆడుకున్నావాక్క
అవు నేను మస్తుగాడుకున్న నేను కబడ్డీ ఖో ఖో లాంటివి మళ్ళీం స్కిప్పింగ్ అలాంటివి బానే అడుకున్న
మీ ఆ కబడ్డీ స్లో
ఆ అదే మరి అట్లా ఇగ అంటే ఇప్పడ వరకు
బౌల్ బౌల్స్ ఇచ్చే వాళ్ళప్పుడు
ఆ అంతే
ఊమ్
టెన్త్ వరకు అట్లా ఆడుకున్న ఇగ తర్వాత ఇగ ఖతం అయిపోయినట్టే ఆటలు ఇగా
ఆ రిపబ్లిక్ డే అప్పుడు అప్పుడే ఆడుకుంట్రు ఎక్కువ ఆగస్ట్ ఫిఫ్టీన్కి రిపబ్లిక్ డి కి రు పెడ్తారు పోటీలు ఆడుకునేది మంచిగా
అవును మస్త్ ఇంట్రెస్ట్ గా కనిపించేది తెల్సా అబ్బా ఎవరుగెళ్తారో ఎవరిగెళ్తారో ఆ హ్
మంచి వాళ్ళ ఆడేవాళ్ళు ఉంటే బా వీడు మన జట్లో ఉంటే బా బవుండే దే అనిపిత్తది
హహ
టాస్ ఎసినప్పుడు ఫస్ట్ ఆడ్కునే వాళ్ళని తీస్కుంటాం అబ్బా టాస్ మనకెళ్ళే రావాలంపిస్తది ఫస్ట్
ఆ అవును ఆడ్తాంటే కూడ అసలేంత ఎట్లుండేదాసల్ నేన్ గెలవలే గేలేవలే అని
ఊమ్ గెలిస్తే ఇంట్లో వాళ్ళు కూడా సంబర పడ్తా మస్తు
హహ నేనైనా మా పిల్లల్ని కూడా తెల్సా నేనైతే గేమ్స్ అయినా ఏదైనా ఆడ
ఆడలక్క ఇప్పుడు గేమ్స్ లలో కూడా బాగా మోటివేషన్ ఉండాలె పిల్లలకి
ఊమ్ ఎందుకంటే ఇగ వాళ్ళు ఇప్పుడే కదా ఉమ్ ఆడుకునే తర్వాత తర్వాత ఇగా మన్లెక్కనయి
మొత్త ఆ ఆటలు అవన్నీ మర్చ్ పొతరు కేరియర్ మీద ఫోకస్ చేస్తారు
ఇంగ అప్పుడ్ అంతా బిజీ బిజీ ఉంటది లైఫ్ ఎంతైనా చిన్నగున్నప్పుడు ఉన్నట్టుండదు
ఊమ్ నీకెప్పుడైనా ఫ్రైజ్ ఒచ్చిందా అక్క ఆడుకునేటప్పుడు
ఓ చాలా సార్లు ఒచ్చింది ఒక్క సరే కాద్
మా హా
చాలా సార్ కబడ్డీలో అయినా ఖోఖో లో అయినా నేనే కెప్టెన్ లెక్క ఉండేది తెల్సా
అవునా అంటే ఎక్కువ్ పార్టిస్పేట్ చేసేదాన్న అన్నమాట
ఆ చేసేది స్కూల్ ఉన్నంత వర్కు చేస టెన్త్ వర్కు అట్లా చేసేదిరా ఎక్కువ సెవెంత్ వర్కే ఇగ తర్వాత టెన్త్ క్లాస్ వరుక్ కూడా అంతగానం లేదు లే గని సెవెంత్ వరకు అయితే అసలు ఖచ్చితంగా ఎప్పుడు ఆటల పోటీలు అట్లా పెట్ నా కచ్చితంగా పార్టిస్పేట్ జేసేదాని నేను ఎదో స్పూన్ ఆ ట ఆ నాడేది సూదిలో దారం అసంట్ ఇ అన్నీ చెప్పేది తెల్సా మాకైతే
అవును గో స్పూన్లలో గోళీలు పెట్టి ఆడుకునేది
అవును అట్లాంటివి మళ్ళా ఇగ బాగా ఆడేది అసలు అప్పుడా
కోషన్ జెనరల్ నాలెడ్జ్ క్వశ్చన్సూ స్పోటి
పెట్టేద్ అవిగూడమాకు
ఊమ్
ఎప్పుడో ఒకసారి పెట్టేటిదవైతే అమ్మో ఏం పడన్రా టీవీలో ఒత్త అంటే లైట్గా అట్లా పడ్తాం అన్
అంటే ఆ టీవీలో ఒచ్చేటప్పుడు నార్మల్గా వాయిస్ ఇవ్వడంమేము
అంతే ఇగ మనం అంటే ఇగ మనం ఓన్గా వాడాలి అని అన్నప్పుడు అట్లెం పాడాన్ నేను సేయ్ మామూల్గా టీవీలో ఒచ్చినప్పుడే అట్లా ఏదో టైం పాస్ కోసం ఇగ అన్ని మర్చిపోయి అట్ల అయ్యా
పిల్లలు ఉన్నారుగా ఎంజ్గా అనిపిస్తుంది ఫ్రీగా అనిపిస్తాది అప్పుడు రిలాక్స్ అవ్వచ్చు మరి అంతే కదా అక్క
మ్ వాళ్ళు వస్తే ఇగ వాళ్ళతోనే బిజీ బిజీ అసలు ఇప్పుడు ఇంతసేపు పో పొద్దున ఉప్మా చేసిన తర్వాతికి మళ్ళీ వాళ్ళకి ఉప్మా చేసిన మళ్ళీ పోప్ అన్నం చేసిన మళ్ళీ ఇప్పుడు అన్నం వండినా మళ్ళీ ఆలు ఫ్రై చేసిన పచ్చిపుల్ చేసిన అరే రామా ఇప్పటి వరకు నా పనే తిరలేదు ఇంకా మళ్ళీ వాళ్ళు వచ్చే టైం అయితంది ఇగ ట్వీల్వ్ ట్వీల్వ్ థర్టీ వరకు ఒత్తనే ఉంట్రిగ
తిన్నారా అక్క మీరు
తిన్లేదు రా ఇంకా
ఇప్పుడి దాకా
తిన్లే తినాలి ఇగ మా అత్తమ్మ వాళ్ళు దేవుడి దగ్గర పోతుంటే ఇగ ఆ పనే సరిపోయింది
అవునా
ఇగ వాళ్ళు వెళ్ళిన తర్వా వాళ్ళు ఉన్నానాతసేపు వాళ్ళకే సదరడం వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇగో ఇ పనులన్ని చేయడం
అవున సరే అక్క మరి
ఆ సరేరా
సరే